అ
హలో
హలో
హలో ఉమ్ చెప్ప
హలో
ఆ చెప్పు హలో ఉమ్ వినిపిస్తుందా
హలో
వినిపిస్తలే వినిపిస్తలే
హలో
వినిపిస్త లేదా
ఆ ఇప్పుడు ఒకే ఆ ఇప్పుడు ఒకే
హలో వినిపిస్తున్న వినిపిస్తలే హలో
హలో హలో
వినిపిస్తలే
పిస్తుంది
ఆ చెప్
ఏం చెప్పు
ఓకే ఓకే చెప్పు
ఎ
ఏం లే తిన్న పడుకున్న తిన్న పండుకున్న అంటాన్న మ్మ్ తిన్న అయిపోయింది టమాటా ఎగ్ టమాట ఎగ్
మ్మ్ ఆహా అవునా ఏయ్ హ్మ్ హు ఓకే కే హ్మ్ హు ఇంకా ఏం చేస్తున్నారు మీ మమ్మి ఏం చేస్తుంది
మా మమ్మ మైళా సంఘం డబ్బులు కట్టి రావాలన్నంట హోల్సేల్ రాస్తాం
ఆహా హ్మ్ హు అవునా
మ్మ్
ఇంకా వెన్నెల ఎట్లుంది ఎండ ఉందా మబ్బు ఉండే ఇక్కడ
ఎండే ఉంది
అందనా ఇలా కొడుతుంది
బాగా కొడుతుంది
అరే నువ్వు ఒకవేళ షాపింగ్ చేయాలంటే ఎక్కడ చేస్తావు రా
అక్కడే చేస్తా షాపింగ్ల్ చేస్తా
షాపింగ్ మాల్ లో చేసావా షాప్ లో చేసావా
లేదు ఫ్లిప్లకాదే మీష్ మిత్రాల ఆర్డర్ పెడతా
మిత్రా ల ఆర్డర్ పెట్టావా ఓకె ఈయల రేపు మొత్తం ఫోన్ తోటే ఉంది గద
మ్మ్
చప్ పింగ్ మాల్క్ వెళ్ళి షాప్స్కెళ్ళి షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు
మ్మ్
ఫోన్ లోనే
మొన్న సంబరనీ మూడు షార్ట్ మూడ్ టీ షర్ట్లు ఆర్డర్ పెట్టినా వచ్చినాయి.
ఆహ అవునా? ఆహ ఎంత పడింది ఒకదానికి కాస్ట్? టీషర్ట్ కి
సెవెన్ హండ్రెడ్ పడిం
ఆ
సెవెన్
సెవెన్ హండ్రెడా? బయట ఇంకా తక్కువున్న ప్ పోవా
ఇగ ఉండొచ్చులే గానీ, అట్లాంటివి దొరకవు కదా ఇక్కడ
అంతేలే మనం ఉన్న లోకాలిటీ లో మంచి బ్రాండెడ్వి దొర్ కాలి అన్నా క్వాలిటీ ఉండేయి దొర్ కాలన్న కష్టం.
ఉహ్మ్ చెప్పు నువ్వు నువ్వెక్కడ చేస్తావ్?
యాప్ నుండి చేస్తా హలో ఏం యాప్ లో నున్ డి చేస్తావు షాపింగ్
అదొక్కటే అదొక్కటే హలో
యే ఉంటద్
అదొక్కటే అంటున్నా, అంటున్నా. పోపిస్తలే
హలో
వినిపిస్తుందా? వినిపిస్తలే? హ్మ్ చెప్పు
హలో
మ్మ్ మ్మ్ చెప్పు
ప్రైస్ టాయా అంటున్నా
ఆ మింత్రాలా
ఎక్కువంటదిగా అంటున్నా క్వాలిటీ ఉంట హ్ ఆ హ్ బస్ చిన్న పాప ఏం చేస్తుందో తెలుసా బియ్యం బట్ క్కడ చెయ్ బెట్టి బియ్యం బుక్కుతుంది.
ఉహు నా వతే ఆన మింగత అ చూ నవులుతుంది అట్నే మిగుతుందా
ఇ చేయబెట్ ఇంకా తీయలే అయితే షాపింగ్ మీరు యాప్లలో చేస్తారా జనరల్ గా ఏమేమి యాప్స్ ఉంటాయి షాపింగ్ చేయడానికి
ఏముంటాయి మీషో ఉంటది మిత్ర ఉంటది
ఏజియో అంట్రో ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడన్నా చేసారా ఇన్స్టాగ్రామ్ లో ఎప్పుడన్నా చేసారా ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ జెంట్స్ సోండవన్కుంంట బాయస్కిర్
ఇన్స్టాగ్రామ్లు ఎట్లా చేస్తారు
ఇన్స్టాగ్రామ్ లో కొన్ని కొన్ని పేజెస్
ఆ వేరే అయి వేరే యాప్కి తీసుకపోతే ఇక
ఆ
ఆ
కానీ అంత ట్రస్టెడ్ గా అనిపించాం ఉమెన్స్ కే కొంచెం ఆటో ఇటో ఉంటాయి అంటే ఇం మమెన్స్ కి ఇంకా ఘరంగా ఉంటటట్టున్నాయి
ఆ
నేను ఒక టూ శారీస్ ఏమో పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో
హహా
ఒకటి మమ్మీకి ఒక మమ్మీకి నాకని తీసుకున్న మమ్మీకి ఇచ్చేసిన ఆ ఇంకోటి తీసుకున్నా నాకు పెళ్ళ ఎంత సరిపోట్లేదు హైట్ సరిపోట్లేదు అనేసి మా మమ్మీకి ఇచ్చేసిన
ఆహా
ఉ ఇలా కొ చేయొచ్చు బాగానే ఉంటాయి క్వాలిటీ ఏ ఆ
ఇంకా
ఇట్లో మేము ఆ ఒక గార్బేజ్ బ్యాగు్ లో మట్టి పోసి ఎరువు పోసి ఆ కొన్ని మొక్కలు పెంచుతున్నా అనమాట నేను
ఏం ఏం పెట్టిలు
టమాటో బెండకాయ పాలకూర
ఆ
పాలకూర అయిపోయింది కట్ చేసి వండుకున్నాము మెంతాకు ఇది చేసాను మెంతాకు వండేసుకున్నాము మిర్చి మిర్చి వేసాను వంకాయ వేసాను వంకాయ ఇప్పుడ పూత స్టార్ట్ అయింది
ఆహా
ఆ బెండకాయ కూడా ఒక పదకొండు బెండకాయ పిందలేేశాయి
హ
మంచిగా అనిపించింది
హ
ఒక మంచిగా అవుతున్నాయి అని అనిపిస్తునాయ్ ఇలా కొన్ని కొన్ని మనంతర మనం చేసుకోగలిగినవి చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది ఇవి పదకొండు బెండకాయలని మంచి మనం పుసుుగా చేసుకోవచ్చు ఉ నచరల్ అయిపోయిందిగా ఎప్పుడూ ఉ దని అవి ఏమంటారు అవి నేను కూడా చేసాను కొత్తిమీర కూడా చేసాను కొత్తిమీర పువ్వు పూస్తుంది పువ్వు పూసి కాయలు అవి ధనియాలు అయితున్నాయి ఇగ తెంపట్ను నావుఊలే సునాకులు ఇది మంచి నాటు ఇదన్న మాట మస్తు స్మెల్ వస్తది కోతిమీర నాటు కోతి మీర చిన్న ఉంట రాకాలు ఇంత ఇంత పెద్ద ఉండవు చిన్న ఇట్లు ఉంటాయి మస్తు స్మెల్ ఒస్తది చామగడ్డ చెట్టు కూడా పెట్టాను చామగడ్డ సిక్స్ మంత్స్ పడుతుందిలే గని టమాటా చెట్టు కూడా కానీ ఆది స్పేస్ ఉంటది సేమ్ అన ఇంటికా ఉన్నట్టే ఉంటది మ సుగానే మటి తొరుకడం కష్టం
ఓహో
స్పేస్ బానే ఉందినగి ఎండ పడదు ఎక్కువ
ఓకే
ఉ ఎండ పడితే ఫులు పెట్టేదాన్ని మట్టి కొనుక్కొచ్చన మా సార్ స్కూల్ పోతాంటై మాదాల్ శైలికలల ఎతుక రమ్మన్నాను
హు
పేడితే మీకీ ఇల్లు లేదా ఉ తెర్రస్ పైన కూడా పెట్టుకోచ్చు కానీ కోతులుంచవ్
కోతులూస్తాయా
అనా ఆకు కొల్ష్మంచి ఇంకావరు ఎస్తవత్క ట్రై చేయాలి ఇంకా కానీ ఆ మేముమెంతాకు పెటిప్పుడు అయితే తెలుసా ఆ టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది అసలు అది కరెక్ట్ అయినా ఎంతాకు అనిపించింది మెంతాకు ఫ్లేవర్ ఫస్ట్ టయి అట్లా అనిపించింది టమాటాలు కూడా అందులో తగ్గట్టు అయింది మంచం మెంతాకు రమడం సూపర్ ఉంది
ఆహా
ఇంకా ఇంకేం చేస్తున్నారు
ఏముంది ఎంలే
ఇప్పుడు సమ్మర్ కదా ఏదైనా వకేషన్ వతున్నారా ట్రిప్ సమ్మర్ ట్రిప్ ఏం లేదా?
మ్మ్ హు
క్రిషు
డిసెంబర్ లో ఇంటికాడుండడం బెటర్. బయట తిరగటం కష్టం.
సన్ తోను ట్యాన్ అయిపోతారా?
మ్మ్
ఇంకా మాకు మా ప్లాన్ వచ్చుండే. ఒ ప్లాన్ వచ్చింది మాకు. ఒకేషన్ ప్లాన్
మ్ చెప్తున్న అదే కదా?
ఏంటి
అదే టూరుగ్ బోతు న్నారని, సంగంలో
అవునా నానోచ్చిగద చెప్పింద్ మాక్ తెల్వదా?
అవునవును ఓకె
మ్ ఆ ఇంకా ఎట్లా ఇంకా ఏవైనా మూవీ చూసావా? రేపు శు ఫ్రైడే కదా! రేపు మాక్సిమం ఆమ్ విక్రమ్ ఆన్ డ్యూటీ వస్తదనుకుంటా ఎపిసోడ్. మ్మ్ మ్మ్
ఓకె అయిపైంది. ఆ
ఆ ఓకె. అయిపోయింది. ఇంకో కాల్ గుడ చేస్తా అట్నే ఉండు.
ఆ ఇప్పుడోద్దు.
సరేలె